ఆ ప్రయాను బండి మీద వెళ్లటం ఇష్టమా బస్సులో వెళ్ళ్తాం ఇష్టమా ట్రైన్ ఎల్తాం ఇష్టమా కార్లా ఎళ్తం ఇష్టమా
నాకు ట్రైన్లో ఎలాడం ఇష్టం
అవునా
ఉ ఎందుకంటే ఆ ట్రైన్లో వెళ్తుంటే ఆ ప్రకృతి అంతా చూడొచ్చు పొలాలు అవన్నీ
అవును
ఆ జర్నీ బాగుంటది
అస్సలు అమ్మని హౌసెస్ కూడా ఏం ఉండవు కొట్లు ఈ లడి ఏం అన్ది కనపడవ్ ఓన్లీ పచ్చదనమే
అందుకని ఇష్టం
చక్కగా పీస్ఫుల్గా ఆ ఇండి విజువల్ గా కూర్చుని సైలెంట్ గా ఉంటది
అవును అవన్నీ చూస్తూ ఉమ్ బావుంటాది
ట్రైన్ లో ఎక్కడికి వెళ్లర్ అబ్బా అంటే ఫ్యామిలీ మొత్తం
ఫ్యామిలీ మొత్తం ట్రైన్ లో మా ఊరు కాకినాడ వెళ్లినం
ఓకే ఇంకా నువ్వు ఇంకా ఏమి ఎక్కవు ట్రైన్ కాకుండా
బైకు కారు బస్సు
ఓకే
ఉమ్ వీటి వీటన్నింటిలో ట్రైన్ జర్నీ అంటే బా న
అవునా అది కంఫర్ట్ గా ఉంటంది కదా
అవును ఉహ్మ్
ఆ మళ్ళీ ఆ ట్రైన్ లో ఏళ్ళేటప్పుడు తిందాకా అన్ని వత్తా ఉండయ్ కాదండి. ఆ అదే బస్సులో దొరుకదో
అవును జోర్కావ్
మళ్ళీ ఆటలో దొరకదు ఆ ఫ్రీడమ్ మళ్ళీ నేన్ నే మళ్ళీ కార్ లో గూడా
ఆ అవును నిజమే
చక్కగా చాలా మంది ఉంటారు. అందరితో ట్రావెలింగ్ అయినట్టు కూడా ఉంటది.
ఉహ్ కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఉహ్మ్ బావుండాద్
నాకు ట్రైన్ అంటే ఇష్టం ఈ మధ్య కాలంలో ఫ్రీ బస్సులు వచ్చేసి కానీ నుంచి ట్రైన్లో ఎవరు ఎక్కట్లే
ఆ
చిన్నదానికి కూడా పది రూపాలా ఏంటి అక్కడ నుంచి పది రూపాలు మార్కెట్కి వత్తా కూడా పది రూపాయలు ఆటో ఎక్కకుండా
బస్ ఎక్కి అవును
అట్ నుంచి బందర్ బస్సులు వసతాయి కదా మీ వైపు నుంచే ఆ బస్సు ఎక్కేసి వచ్చేతున్నాను.
అవును ఉహ్మ్
ప్రతి దానికి కూడా వత్తున్నారు ఉహ్
ఉహ్మ్ నిజమే
ఇంకా నా నాకు నేనైతే విమానం ఒక్కటి ఎక్కలేదు మిగతై అన్నీ ఎక్కాను. ఆటోలో గూడా ట్రావెల్ అయా ఒక ఊరుని ఒక ఊరనీ చి ఇంకా ఓక ఊరికి ఆటోంలో నూజు పేడి ఏళ్లవ్ ఈ మచిలీపట్నం ఏళ్ళావ్
ఉహ్మ్
ఆ అప్ అండ్ డౌను
ఆహా
అంతే విజయవాడ విజయవాడ వె ఏళ్ళాం.
ఆ
కార్ లో కూడా అంతే కార్లో అయితే టెంపుల్స్ గుడ్లోక్ ఏళ్ళాం వనం ఎక్కువగా
ఉహ్
మా రిలేటివ్స్ కార్ ఉంటే
ఆహా
ఉహుహ్
నోగారి
ఇంకా నీకు అలాగే ఏమి ఇష్టం ఇంకా ట్రైను ఇంకా అంతే నా
ట్రైన్ జర్నీ ఇష్టం ఇంకా సైకిల్ మీద వెల్లడం ఇష్టం
అదేంటి
అదేమో మరి నాకు ఇష్టం అది
సైకిల్ మీద ఇండివిజువల్ గానా
ఆ ఇడివిజువల్గాయనా ఎవరైన తొక్కిన నేను కూచోడం హ్మ్ హు హు హ్మ్
హు
అది ఇష్ట
హ్మ్
హ్మ్
ఈ మ రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను వెళ్ళావా
ట్రైన్లోనా
ఆహ్
లేదబ్బా ఎల్లా
ఏ
వెళ్లేదు ఇంకా కుదరలేదు వెళ్లేదు ఉహ్
ఉహు
ఉహ్ అవునని
ట్రైన్ లో ఎ ఎంత దూరం ట్రావెల్ చేసావు అందు సుమారుగా
అంటే చాలా దూరం
అంటే తిరుపతి శ్రీశైలం సిరిడి ఇలా వెళ్తారు కదా
అవి అవేం ఎల్లేదు మా చెల్లి వాళ్ళ ఊరే వెళ్ళాను కాకినాడే వెళ్ళాను హ్మ్ గుడివాడ టూ కాకినాడా
ఆహ్
హ్మ్
బస్సు కూడా ఉంటది అనుకుంటా కదా
కోసు ఉంటది బట్ ట్రైన్ జర్నీ అంటే ఇష్టం కదా ట్రైన్కి ఎక్కాను హమ్ హు
ఓకే అందుకనే ట్రైన్తో ట్రైన్లో ప్రయాణించామనమాట
అంతే హ్మ్
ఉహ్
హు ఆ
ఇంకా ఇంకెమన్నా చెప్పు
ఇంకా ఏముంది
బైక్స్ లో వెళ్తే గాలి గాలి వచ్చొది పొల్యూషన్ ఎక్కువ
పొల్యూష
బైక్ అయితే పొల్యూషన్ ఎక్కువ ఆటో అయితే ఆటో అయితే ఆ పొల్యూషన్ తక్కువే ఈ మధ్య ర్యాపిడ్ోస్ కూడా వచ్చేసినయ్
ఆహ్ అవును
కరెంట్ వెహికల్స్ కరెంట్ వహికల్స్ కూడా వచ్చినయ్
అవును బ్యాటరీ వెహికల్స్ దాని వల్ల పొల్యూషన్ తక్కువ కదా బ్యాటరీ వెహికల్స్ వల్ల
ఆ ఇప్పుడు వీ ఈ ఇవే కల్సు వల్ల పొల్యూషన్స్ బాగా పెరిగిపోతున్నాయ్
ఆ హ్మ్ అదే
నువ్వు ఎక్కువ సేపు ఆవ్ తిరుపతి అలా ఎల్లు ట్రైన్ జర్నీ చాలా బాగుండిది ఎందుకేనంటే నైట్ అల్లా స్టే చేస్తాం కదా
అవునవును
చక్కగా కుచ్చొన్ కూర్చుని ఆడుకోవచ్చు ఇంకా పిల్లలతో ఎలితే ఇంకా సరదాగా ఉంటది
అవును ఫ్రెండ్స్ తో హ్మ్
ఆ అవును
ఆ
చాలా వరకు నేను ఎప్పుడో వెళ్ళం ఎప్పుడుంటే దగ్గర దగ్గరత మేము వెళ్ళి ఫిఫ్టీన్ ఇయర్స్ ర్స్ అయిపొదేమో ఆ ట్రైన్ జెర్నీ
అదే ఉమ్ అదేలే
ఇంకా
చెప్పాలి ఇంకా కాయా
కార్ జర్నీ కూడా కంఫర్టే
కంఫర్టే
కప్పోతే ఆ ప్రకృతి గాలి ఉండదు ఇండివిజువల్ గా వెళ్త అన్నట్టు
అవును హ్మ్
ఇంకా నాకు మళ్ళీ ఇవ్విష్టం ఏంటి అని చెప్పిన
హా
లారీనీ వెనకమలా ఇలా ఓ లారీ లాగా ఉంటది
హా
పక్కలు ఉంటాయి కదా ట్రాక్టర్ లో అలాగే ఆ అలాగా అలాగా అంద అందరం అందరం పెళ్ళకి వెళ్ళేవాళ్ళం రిలేటివ్స్ అందరం అలా వెనకాల కూర్చుని భోజనాలు తింటాం లేదు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కల ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం ఆ అందులోనే మన గేమ్స్ ఆడుకునే వాళ్ళం
హ్మ్
హ్మ్ సీతారాములు షో
ఆ
అంత్యక్షరీ ఇలా ఆడుకొని బోరింగ్ లేకుండా వెళ్ళేవాళ్ళం
అవునవును
ఉమ్ మళ్ళీ ఏ ఊర్లో య ఇ ఫేమస్ అంటే ఎళ్ళే దారిలో కనబడతయి గదా
ఆహ్
ఆ మాల్స్ ఉన్నాయేసి థియేటర్ స్ ఉన్నయి ఆటి పేర్లు అలా చదువుకునేవాళ్ళం
ఉమ్
ఉమ్
బావుంటదెనకాల జర్నీ జ కూర్చొన్
అవును మేమెక్కువ శాతం అలాగే చేసినం
హా
ఇగ ఇప్పుడు రాన్రాను అన్నీ తగ్గిపోతున్నయి ఇప్పుడు ప్రయాణాలు కూడా ఎవరం చేయలేకపోతున్నాం
ప్రయాణాలు తగ్గిపోత్నే అందరు మొబైలు కనెక్ట్ అయిపోతున్నారు గదా
ఆ ఈ ఎండాకాలంలో అయితే అస్సలు చేయలేం
ఆ
ఆ ఇంకా సీతాకాలంలో బాగుంటది
అవును శీతాకాల
సీతాకాలంలో ఎలాంటి టైమ్ లో చేయాలంటే మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా చేసే జర్నీ ఉంటదీ
ఉమ్
ఎక్సలెంట్ గుంటది ఆ క్లైమేట్ కి ఆ చల్లదనాని కి ఎండకి చాలా బావుంటుంది
అవును ఉమ్
ఉమ్ మేమూ ఎ కార్ లో వెళ్ళేటప్పుడు ఇలాంటి క్లైమేట్ ఉన్నప్పుడు ఆ కార్ అద్దాలు దించేసుకుని పాటలు పెట్టుకుని ఒకలొకలం పాడుకుంటా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం
అవునా ఉమ్
ఆ అలా అయిపోయింది
ఆ ఒక్సారి మా ఫ్రెండు నేను ఆకుబడి వెళ్ళినప్పుడు ట్రైన్ లోనే జర్ని చాలా బాగుంది అసల్ ఎల్లినట్టే అనిపించలే మాకు
ఏ ఫ్రెండ్స్ తొ ఎళ్తే నిజంగా ఏ జర్నీ అయినా సరే ఎలా ఉంటదంటె అసలు అమ్మో ఏంటి అప్ అప్పుడే వచ్చేసామా అనే ఆ అనే ఫీలొచ్చింది
అవును
టైం తెలీక్పోవటం ఇంగో ఇలాంటివన్నీ ఉంటాయ్
అవునవును
ఆ
చాలా బావుంటది ఉమ్
ఇంకా ఎమ్ మీరు స్ కాలేజీడేస్ కాలేజీలో ఉన్నప్పుడు గాని అలా ఎప్పుడు బస్సు ప్రయాణాలు చెయ్యలేదా.
నేనైతే చెయ్యలేదు
ఇప్ ఇప్పుడు ఎక్కువశాతం స్కూల్ పిల్లలైనా కాలేజి పిల్లలైనా. ఎక్కువ శాతం బస్సులే బస్సులూ, ఆటోలు.
అదేలేే
ఆ ఈటికే ఎడిక్ట్ అవుతున్నారు. అంటే మనం వాళ్ళకో ఇప్పుడు గుడ్ల వాళ్ళారు ఎళ్ళాలంగో పాలిటెక్నిక్ కాలేజీకి.
ఊ
ఆ ఇక్కడి నుంచి అక్కడికి ఎళ్తాకీ అవ్వే పట్టుకుంటున్నారు.
అవును
బస్సు బస్సే ఎక్కువ శాతం
ఆ
హ్ము
అవును
ఆటో అంత అనిపిచ్చదు కదా.
ఆటో అనిపిచ్చదు ఇంకా
ఏ ఆటోలో కూడా ఒక ఫీల్ ఉంటది. అది వర్షా కాలం లో
హా
ఆటోలో సాంగ్స్ పెట్టుకుని ఎళ్తే అబ్బా. ఫీలే వేరు కానీ అది మ. రి అంత వర్షం పడకూడదు ఎందుకంటె బుర్ద బుర్ద. ఆ టైం మొత్తం బురద ఐ పోద్ది అలా ఉండకూడదు. లైట్గాను వాన ఉండాలి బాగుండిద్ది ఎన్ ఎందులో ఎళ్ళినా బాగుండిద్ది ఈ మధ్యా. ట్రావెల్స్ వీ కార్లు వత్తున్నయి బస్సులు వత్తున్నయి ఆ వాటిల్లో కూడా. ఆ రిలేటివ్స్ అందరం వెళ్తే ఆటిల్లో కూడా ఒక ఓ మంచి ఫీల్ ఉండిద్ది
అవును
ఆ ఆటిల్లోనే కుక్ చే వంట చేసేసుకోవటం. ఆచ్ అందులోనే తినేయటం ఆ వ్యాన్లు బస్సులు
అవును
ఈ మధ్య కార్తీక మాసం లో ఎక్కువగా.